ఇ
బాగున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా చాలా రోల అవుతుంది కాల్ చేయక
ఆ ఆ బిజీ ఏం లేదండి మాము కానీ ఇంకా పిల్లలు స్కూల్ క వెళ్ళారు సరే చేద్దామని
మీ ఇంటి దగ్గరా ఇది ఇది పాల ఫ్యాక్టరీ పడిదంట కదండి
ఆ అవునండి ఆ అదే చెప్దాము మీకు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే మీరు చెప్తార అనేసి నేను కాల్ చేశాను మీకి
ఆహాహా మా చుట్టాలో ఒక ఆవిడ ఒక చిన్న పాప మెచ్చురైంది
ఓకే ఓకే
అయితే స్వీట్స్ కావాలంటున్నారు
ఆ చేస్తామండి ఎన్ని కేజీలు ఏమేమి కావాలని చెప్తే మేము ఆర్డర్ రాసుకొని చెప్తాం మీకి
అయితే అందులో ఫుడ్ గూడా ఇప్పుడు బిర్యానీకి నెయ్యి కావాలి
ఆ ఓకే దొరికిద్దండి మన దగ్గర ఎన్ని కేజీల అయినా ఈ ఫెసిలిటీ ఉందండి మన దగ్గర అ
ఇప్పుడు కొంతమంది ఏంటి వెజ్ తింటారు కొంతమంది నాన్ వెజ్ తింటారు అనమాట అయితే ఇప్పుడు పన్నీర్ కూడా పెడదామని చూస్తారు పన్నీర్ ఉంటదా మీ దగ్గర
ఆ ఉందండి పాలకు సంబంధించి పన్నీర్ కానీ నెయ్యి పాలు పెరుగు వెన్నయ ఇవి ఏం కావాలన్నా క్రీమ్స్ ఫుల్ క్రీమ్స్ కూడా ఉంటాయండి మా దగ్గర
ఆహాహా ఇప్పుడు మీరు అంటే ఆర్డర్స్ పైన చేస్తారా
ఆ చేస్తామండి మాకు ఆర్డర్ ఇవ్వాలండి ఒక ఫైవ్ డేస్ అలా ముందే ఆర్డర్ ఇస్తే మేము ఇవన్నీ ప్రిపేర్ చేసి మీకు కావాల్సిన టైం కి మేము పంపిస్తాము
ఆహాహా ఇదండి మే బిర్యానీ లోకి బానేయ్య సరిపోద్దా మరి మీ దగ్గర ఒక ఫైవ్ కేజెస్ దొరుకుతుందా
ఆ దొరకిద్దండి
ఇప్పుడు నాన్ వెజ్ లోకి అయితే కంపల్సరీ నెయ్యి కావాలండి మాకు మెయిన్
ఆ ఓ ఉందండి ఎన్ని కేజీలు కావాలి మీకు నెయ్యి
ఒక ఫైవ్ కేజెస్ పడుతాదండి
ఆ ఓకే అండి ను కేజీ వచ్చేసి థౌజండ్ అండి
ఓకే ఓకే అంటే మనం భారీ బడ్జెట్ లో తీసుకుంటున్నాం కదా ఏమండి డిస్క
అదే అదే ఆ చూసిస్తాంలేండి ఇంకా కేజీ వెయ్యంటే అండి కేజీకి వచ్చి ఒక హండ్రెడ్ రూపీస్ తగిస్తామండి ఇంకా దానికంటే ఎక్కువ అంటే ఏం తగ్గదు అది కూడా ఫైవ్ కేజీ అంటే అంటున్నారు కదా ఫైవ్ కే జిస్కు ఫైవ్ హండ్రెడ్స్ తగ్ తగ్గినట్టే కదండి కొరత ఆ నా నాలుగు వేల ఐదు వందల అయిద్దిగా
మీ దగ్గర అది బా బాగుంటుందని అందరు చెప్తున్నారన్న మాట
ఆ చాలా మందికి స్తామండి మీ పెళ్ళిళ కానీ ఫంక్షన్స్ కానీ మన బేకరీస్ లలో కూడా స్వీట్స్ అవి చేస్తారు కదా
ఓకే ఆహాహా అసలు నెయ్యి లేంది స్వీట్ ఏంటి స్వీట్ స్వీట్ చేసినా బాగుండదండి ప్రతి స్వీట్ లో నెయ్య ఉండాల్సిందే
నెయితోనే టేస్ట్
ఇప్పుడు గులాబ్ జాము అన్నీ చేస్తారా గులాబ్ జామ్ నెయ్యి సునుండాలు సునుండాలు గ ఇవన్నీ స్వీట్స్ అని అరిసెలు
ఆ కలకాండు మైసూరు పాక్ కూడా చేస్తాం నెయ్యతోనే కదా మైసూరు పాక్ కూడా ఎక్కువ నెయ్యి పట్
ఆ అన్ని స్వీట్స్ చేస్తారా
ఆ అన్నీ చేస్తాం మీకు ఏది కావాలంటే అది మాకు ఆర్డర్ ఒక ఫైవ్ డేస్ ముందు ఫైవ్ డేస్ ఇస్త
మాకు మెయిన్ జిలేబీ అను సల్విడి కావాలండి సల్విడి కావాలి
ఓకే ఓకే
ఇక సల్విడి జిలేేబి కంపల్సరి
ఆ తప్పకుండా పంపిస్తాము అదే ఆర్డర్ ఒకసారి మీరు అనీ రాసి మాకు ఫోటో పెట్టండి నెంబర్కి మీకెప్పుడు కావాలంటే అప్పుడు ఆ చెయ్యండి ఆ ఆ ఇంకా మీకు తెలిసినోళ్ళు ఎవరి ఉన్నా చెప్పందండి
ఆ చెప్తాను ఒక టెన్ డేస్ ఉంది ఫంక్షన్ కి నేను ఒక ఫైవ్ డేస్ బిఫోర్ చెప్తాను నింక డిసైడ్ అయి అంటే మా సార్ తరపున ఒక హండ్రెడ్ మెంబర్స్ మా నా తరపున ఒక హండ్రెడ్ మెంబర్స్ వస్తారు
ఆ ఓకే అండి
ఈ పాపకి ఫంక్షన్ బాబు కలయి చల ఫంక్షన్ కూడా ఒకసారి చేసేద్దామని చూస్తున్నాము
ఆ సరే అండి మరి ఆ చెయ్యండి చేస్తే ఊ ఆ అవునులేండి ఎక్కడ జేస్తున్నారండి ఏంటి షాప్ తింగ్సు
ఈ షాపింగ్ హైడ్రాబాద్ లో చేద్దామని చూస్తున్నాం అండి
ఓకే ఎక్కడ మదీనా అయితే బాంటదండి మదీనాలో అయితే మనకి శారీస్ అవి బాంటాయ్
ఆ చూ అవునండి వెళ్ళాలి మా కజిన్ ఉన్నారు హైదరాబాద్ లో
కే ఓకే
ఈయనకి అంటే ఈయన డ్యూటీ టైం సెట్ అవ్వట్లేదండి మాకు మెయిను బ్యాంక్ ఎంప్లాయీ గదా సాటర్డే సండే అనేసి సెకండ్ సాటర్డే సండేనే హాలిడే ఉంటుంది
అవును అవును
ఇంకా ఆ టైమ్ లో చూసి వెళ్లాల్సి వస్తుంది ఆ టైం లో ఇం ఇంకా మన కుదరట్లేదు కానీ పిల్లలు పాల్ దాగితే చాలా హెల్దీగా ఉంటారండి
అవునండి పిల్లలు మన గేదె పాలు ఎక్కడండి ప్యాకెట్ పాలు ఏసినా గాని న్యాచురల్ గా రావు కదండి దాంట్లో ఎంతో గంత కెమికల్ గలుస్తుంది కదా
అవునండి పాలు స్టోర్ ఉంటున్నాయంటే కంపల్సరి ఏదో కెమికల్ మిక్స్ చేసే ఉంటారు వాళ్ళు
అవును తప్పకుండా మన గేద పాల అయితే అన్ని రోజులు అయితే ఉండవు గదా సరే వేడి చేస్తే ఫ్రిడ్జ్ లో ఉంటే ఒక టూ డేస్ మనం ఎక్కువ ఫ్రిడ్జ్లలో బట్టి కూడా వాడగూడదండి
అవునవునండి ఈ మధ్య న్యూస్ వింటున్నాం అసలు భయంగా ఉంటుంది అసలు ఏ ఇప్పుడు దినాలన్నా మనము తిని లైఫ్ స్టైల్ బట్టే మన హెల్త్ ఉంటుంది మనం హెల్ది ఫుడ్ దీసుకుంటే మన హెల్త్ బాంటుంది
అవును
ఇప్పుడు ఈ సమ్మర్ కదా ఇప్పుడు బటర్ మిల్క్ లాగా తాగిన బానే ఉంటది పిల్లలకి డైలీ బటర్ మిల్క్ ఇస్తే బాడీలో కొంచం హీట్ తగ్గిద్ది కదా
అవును అవును మీకు కావాలంటడి మీరు డైలీ ఒక లీటరు రెండు లీటర్ పంపించమన్నా మేము డైలీ పంపిస్తామండి
ఓకే మీరే మీదేనా అండి ఓన్ గా
ఆ ఓన్ గా మేమే అండి
ఆహ తీసుకుంటా మండి మేము ఇప్పుడు సపరేట్ ప్రజెంట్ గా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం వాళ్ళు ప్యూర్ గా పోయట్లేదండి
ఆ మేము చెగ్ చేసుకోని మేము చెగ్ చేసి స్తాం మిషన్ ఉంది మా దగ్గర చెకింగ్ మేము మంచిగా ప్యూర్ పోస్తాము డబ్బులు గూడా మేము అలాగే తీసుకుంటాము మండి
ఓకే ఓకే అండి మీరు ఎట్లా ఇబ్బుడు ఫంక్షన్ లో ఆర్డర్ ఇస్తే ఇన్స్టాల్ మెంట్ వైస్ గా లేకపోతే
లేదు లేదండి మొత్తం ఒకేసారి కట్టాలండి వాటికి ఇన్స్టాల్మెంట్ ఉండదు మా రోజువారి పాల డైరీ అంటే మేము నెలకి తీసుకుంటాం అని దీని ఫంక్షన్స్ కి అలా ఉండదు క్యాష్ ఇస్ త్తేనే మేము ఆ సింగిల్ పేమెంటు
ఇప్పుడు స్వీట్సు అందరు ఇష్టపడతరని పిల్లలే గాదు పెద్దలే గా దు అందరూ ఇష్టపడుతున్నారు
ఆ డెక్కువ మంది డాల్డా అవి వాడతారండి అవి వాడితే బాగోదు మనకి ఉ అస్సలు బాగోదండి అది గడ్డలా ఆ గడ్డ గట్టిద్ది డాల్డా అది నెయ్యి అయితే నెయ్యి వాస ఇంగి ఆ ఒకసారి ఒకటి తినోటల్లం రెండు తింటాం స్వీట్స్ బాగుంటాయి. హెల్తీ కూడా మన హెల్త్ కూడా మంచిది. హెల్దీ గా ఉంటది.
అవునండి ఇప్పుడు సేమ్యా ఉందండి. ఇంట్లో మనం సేమ్యా చేస్తాం కదా సేమ్యా చేస్తే కూడా డాల్డా తో చేస్తే ఒకలా ఉంటది.
అసి ఆ అవును డ్రై ఫ్రూట్స్ అవి వేయించుదాం సేమ్యా కొంచెం ఎయించ స్తాం కదా మరి నెయ్యితో ఏయించండి. స్మెల్ బాగుంటది టేస్ట్ బాగుంటదండి.
మెయిన్ టేస్ట్ బాగుంటదండి ఈవినింగ్ వరకాకైనా స్మెల్ మంచిగా ఉంటది. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకైనా బాగుంటుంది.
అవును
కానీ పిల్లలకి డైలీ మార్నింగ్ ఒ ఒకటి మార్నింగ్ ఓ గ్లాస్ ఈవినింగ్ ఒ గ్లాస్ కంపల్సరీ పాలు ఇవ్వాలండి. వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది.
అవును అవును మరి ఇప్పుడు తింటేనే కదా హెల్త్కి మంచిది.
ప్రెగ్నెంట్ లేడీస్ కూడా డాక్టర్స్ చెప్తా ఉండు డైలీ ఒక మిల్క్ పౌడర్ లాగా ఇస్తారు వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ తే కొంచెం స్ట్రాంగ్ ఉంటారు కదా వాళ్ళు కూడా
అవును అవును స్ట్రాంగ్ ఉంటారు అవును. ఇప్పుడు డాక్టర్స్ ఏనమ్మా పాద బిడు కీళ్ళ నొప్పులు అవి కొంచెం బోన్స్ నొప్పి అంటండి ఎక్కువ కాల్షియం తగ్గే కాల్షియం లేకపోవడం వల్ల ఈ నొప్పులు వస్తాయి. మనకి రోజు డైలీ ఆ ఇప్పుడు ముప్పై సంవత్సరాలు పైబడినోళ్ళు కూడా అండి ఒక ఒక గ్లాసు పాలు ఒక గుడ్డు తినాలండి. హెల్త్ కూడా మంచిగా ఉంటది. ఆ న్యాచురల్గా పాలే అవును.
ఇంకేంటంటండి ఇప్పుడు ఇప్పుడు మనం సలాడ్స్ చేసుకుంటాము. సలాడ్స్ చేసుకున్నా దాంట్లో మిక్సీ మిక్సీలో పాలు పోసి చేసినా బానే ఉంటది ఇప్పుడు జ్యూస్లు ఉన్నాయండి ఫ్రూట్ జ్యూసులు ఉన్నాయి ఫ్రూట్ జ్యూస్లలో ప్రతి జ్యూస్లలో కొంచెం పాల్ ఓసి చ్చ్ చేస్
చేస్ బాగుంటది ఆ టేస్ట్ బాగుంటది. హెల్తీ హెల్తీ మంచిది హెల్త్ కూడా మంచిది హెల్తీ ఫుడ్ తీసుకున్నట్టు ఉంటది బయట అనుకోండి మ మొత్తం ప్యాకెట్ పాలు వేసేస్తారండి. అవి మంచియో చెడ్డయ్యో డేట్ అయిందో తెలియదు మనకి మన ఏంది అమ్మో వుడ్క్ ఒత్తంది అని పోతాం ఒక జ్యూస్ తాగుదాం పదండి అనేసి ఒక జ్యూస్ తాగిసి చేస్తాం. అది తాగినక పడకపోతే వాంతులు విరోచనాలు అవుతాయండి. ఇగ ఏముంది ఎండకు పోయినాక ఎండ దెబ్బ తగిలింది అనుకుంటాం. అక్కడ తాగిన జ్యూస్ గురించి గుర్తుండదు. ఆ అలా మనం ఏదైనా నాచురల్ గా మన ఇంట్లో చేసుకోవాలండి. పాలు కంపల్సరిగా మనం తాగాలి. మన పిల్లల కూడా పాలు మంచిదండి. కాల్షియం ఉంటది మనకి పిల్లలకు ఏం థర్టీ ఇయర్స్ భయపడిన ఏంది వీక్ బాడీలు చూడడానికి ఉన్నారు చేయడానికి ఏం పనులు సహకరించట్లేదు చేతులు కాళ్ళు ఆ పాలు తాగాలన్ ఏదైనా పాలు పెరుగు నెయ్యి గూడా వాడాలండి నెయ్యి తింటే కొంచెమంది లావ అవుతారు అది ఇది అంటారు అసలు ఎట్టి పరిస్థితులేదండి.
అవునండి నెయ్యి కంపల్సరీ నెయ్యి వేస్తే ఆ కూరలో వెరే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు పప్పు చేస్తాం మనం సో ఎగ్జాంపుల్ పప్పు చేసే దానీలో పప్పులో తాలింపు కింద మన ఆయిల్ వాడకుండా పప్పు ప్పు లో నెయ్యిసి తలంపు ఎస్తే ఎంత బాగుంటుందో
బాగుంటుదండి మన వేసే తాలింపు ఇంకా రెండు మూడు ఇళ్లకు ఎక్కే వాసన బలేగా ఉంది అన్నట్ ఫీలింగ్ వస్తు స్తది ఇటు తాలింపూసన వస్తది. అటు నెయ్యి స్మెల్ వస్తది.
ఆ వాసనేకే ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అనిపిస్తది మనకి
అవును అవును చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నార్ గా అని చెప్పండి మా నెంబరు తెలుసు కదా చూసారు కదా ఇప్పుడు ఈ నెంబరు ఈ నెంబర్ ఎవరికైనా ఇవ్వండి ఆ తీస్కోండి ఆ మీరు ఒకసారి ఆ తీసుకోండి అప్పుడు మీకు తెలసిద్ది మా గురించి ఏంటో
ఇప్పుడు న నేన్ తీసుకొని మా ఫ్రెండ్స్ కూడ చెప్తా అండి అందుకే సో మంచి క్వాలిటీ మెయింటైన్ చేయండి
మేము అసలు నాచురల్ గా ఇస్తామండి మ అసలు దాంట్లో డోకా ఏం లేదు
ఓకే అండి మరి నేను కాల్ చేసి చెప్తాను మీకు వాట్సాప్ చేస్తాను మళ్ళ కాల్ కూడా చేస్తాను లిస్ట్ పెడతాన్ మీకు టైమ్ కి ఇవ్వండండి
తప్పకుండ అండి మీరు కొంచెం ముందు పెట్టండి ఇష్టం మీరు రెడీ చేసి
పెరుగు కావాలి మళ్ళీ పాలు కావాలి నెయ్యి కావాలండి పాలేమో టీ చేేయాలి రిలేటివ్స్ కి పెరుగెమో అనేదులో పెట్ పెట్టాలి ఫంక్షన్లో నెయ్యి ఏమో స్వీట్స్ కి కావాలన్నమాట సరే అండి ఓకే అండి మరి మిస్ చేయకండి మ
ఆ లేదండి లేదండి
ఓకే అండి మరి
ఆ సరే అండి